హలో
హలో
బిక్కర
ఎవన్న బైటతుడ
ఎక్కడ హాస్టల్ లో ఉన్నావా?
హాస్టల్లోనే కాని బయట రోడ్డు మీద ఉన్న
ఉ తిన్నావా
తిన్న తిన్నవ
తిన్నా ఇంతకముందే ఎక్కడ ఉన్నవ్?
హైదరాబాద్ హైదరాబాద్
పండగ పోలే ఇంటికి ఎప్పుడు పోయినవ్?
మొన్ననే పదార తారీఖు
ఉహు
వస్తా ఆరో తారీకు నేనా జన్మయ్ ఇది నీ టైమ్ ఎట్లా అయిపోయింది మొన్న సేమ్ రిజల్ట్ రాలే ఇంకా.
అమ్ నాయన ఏం జేత్త
నా వాడు ఇంటికి పొయిని రాలే చిన్నయ్య రానివ్వడు ఇంకా
అవునీ నీకు వీడు ఫోన్ చేసిండా వినయ్ గాడు
వినయ్ గాడు
ఆ శ్రీ చైతన్యగాడు కో కాలేజోడు
నే అలేకపోతే
అదే కండబ్బ పండగ పోయినాయ్
చేయేలే ఎందుకు
వాళ్ళ అటే దేవుని పెట్టుకున్న అంటగా
అవునా
నాకు నిన్న మొన్న ఎప్పుడు చెర్రీ గాడు ఫోన్ చేసిండు చెర్రీ గాడు ఫోన్ చేస్ చిన్ను అదే ఇట్లా బండ వినేవాళ్ళు ఇట్లా దేవుడిని పెట్టుకుంటారు రా అది అని చెప్పిండు.
ఆ
దేవున్ని పెట్టిండు అదే నీ కాల్ చేసి నా అడిగేను ఫోన్ చేసి నా అడిగేను.
ఆహా
అయితే నాకు చేయలేరా నీకు చేసింది అంటే ఆ నాకు చేసిండు పండగ పిలుతాండు. అందరం కలిసి ఉంటది. కలిసినట్టు ఉంటది రారా అని చెప్ప
అయ్యాళ్ళ దగ్గరు ఉన్నారు కాబట్టి పిలిసుంటారు. నువ్వు మళ్ళా మన ఈడ నుంచి పోతావా
అదే నీకు అదే నీకు కాల్ చేసాని చెప్పిన్నాడు చిరాయి చిరంనాడు తిరిగాడు
తుత్రేమో నాకు
బేస్ నాకుబెడత నాకు బెటి నిమిషద్ చూసిన
ఆహా
మ్ ఈ చెర్రి గాడు ఇలా పంచాయతీన్నాడుగా
ఇగ
వాళ్ళ బాబయ్ షాపులో ఎక్కున్నో కార్పెంటర్ వర్క్ ఇత్తన్నాడు.
ఆ ఇగ వర్కోచినం
అ అదే నెల ఇ పదహారు వేలు ఎంతో చెప్తాండట కదా
నెలకు
ఆ పదహారో ఎంతో ఇస్తాండట
బరితన్లటనా వానికి ఇస్తాన్లతన
వానీకి ఇస్తాలట వాళ్ళ మామ గిట్ల వర్క్ చేతండు కార్పెంటర్ వర్క్
ఇంకేం ఏదో పని చేసుకున్నాడు స
మళ్ళా ఓపెన్ డిగ్రీ చేస్తున్నాడుఆడ
ఓపెన్ డిగ్రీ వా
ఉమ్
ఇంకే ఇనస్తలేదు అయినా వాడు ఎప్పటి నుంచో ఆడు ఎప్పటి నుంచో చేస్తాడు కదా కార్పెటరీ ఇగా అదే అయిపోతాది
హ ఇన్కమ్ వస్తుంది ప్లస్ ఇక్కడ డిగ్రీ వస్తుంది ఆనకి
అవునా ఈ విక్రమ్ గాడు వస్తా అన్నాడు మరి వచ్చిండా
వచ్చిండు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్తా అన్నాడు వాళ్ల ఫ్రెండ్ వాల రూమ్ కెళ్తా అన్నాడు
పోయిండా
పోయిండు కావచ్చు నిన్న నాకు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నవూర అంటే ఫ్రెండ్ వాళ్ల ఇంటి రూమ్ ల ఉన్నారా అది ఇది అన్నాడు
హు హ్మ్
అదే ఎం చేస్తునావు తిన్నావంటే తిన్న అది ఇది అని కజువల్గా మాట్లాడిండు
ఆహా
మ నవీన్ వల్ల ఇంటికెందుకెళ్ళినవు
ఏమో అడే పండగా చేయడానికి అని ఇంకా రాలే పండగకు పోయిండు గా ఇంటికి ఉగాదికి
ఉగాదికి పోయిండా
ఆ ఇగ మల్ల ఆస్తి ఆనికి కొంచెం పొలం పనులు ఉన్నట్టున్నాయి అయి చూసుకుంట డు వాడు
పొలం ఉందా వాళ్లకు
అదే కంది చేను ఉందంట
ఆహా
కంకులు అమ్మాలి కదా
ఆ ఆహా
వాళ్ళకి మన లెక్క ఒకటే సారి మార్కెట్ పోవట
ఉహు
ఇట్లా కాల్చి అమ్ముతారు కదా వాళ్లు గుత్త లెక్క పట్టుకూటరట ఇన్ని కంగులు కావలన్నప్పుడు అన్ని కంగలు ఇరిసి ఈయలనట అట్లా అందుకనే లేేట్ అయితండి
అదే ఇంటికాడనఊ ఆహా
హు ట్రైను బాగా లేట్ వచ్చింది ఎందుకు లేట్ అయింది అంటే ఇట్లా అహా
నువ్వు ఇంటికాడ ఉన్నావు కావచ్చు నెను నేను గీయి మర్చిపోయిన తెస్తావు కవచు అని నీకు ఫోన్ చేసినా
ఏంటి రో
గీ పాయింట్లు కొన్నా నేను ఇంటికానే మర్చిపోయినా
ఆహా
నాకు ఇక్కడ పాయింట్లు చీ ఏమంటారు టైట్ అయినయ్ పట్టట్లేవు సక్కగా రెండు బ్యాగి పాయింట్లు ఇంటికాడ తీసుకొని పెట్టుకున్నా మర్చిపోయిన ఇంటికానే ఊర్లా మర్చిపోయిన ఒకటి వైట్ కలర్ను ఒకటి బ్లాక్ కలర్ తీసుకు కున్నా
హుహు
తీసుకొని నేను ఒకటి ఆక్ తొందులు పడ్డది మంచిగా ఉంది కాపోతే
గట్టెట్ట మర్చిపోయినవ్ రా
నేను గోల్కొండ వచ్చింది ఆగమాగంగా ట్రైను లాగేజ్ ప్యాక్ చేసుకున్నా కానీ అయ్యి చూసుకోలే మమ్మీ పెట్టింది లాగేజ్ అన్ని పెట్టింది కావచ్చు అని నేనఅనుకున్నా కానీ మమ్మీ సూత అన్ని పెట్టలే ఆ రెండు పాయింట్లు చూసుకోలే అయ్యి రెండు పాయింట్లు బీరువాల ఉన్నాయి బీరువాల ఉంటే మమ్మీ చూలే నేను చూలే బట్టలు ఉండేసింది మమ్మీగా బయటనే ఉండే బయట నుంచి పెట్టేసిందిగా
ఆహా అంత ఓకేనా మరలా
ఓకే ఇంటికాడ ఉన్నవ్ కావచ్చు అందుకోసమే తెస్తావని ఫోన్ చేసిన
ఆ ఇంటికాడ లేను నేను
అదే బన్నీ గాడు వస్తన్నాడు వాన్ని తెమ్మన్నా ఇగ
ఎప్పుడు వస్తాడట ఆడు
రేపు గోల్కొండకి వస్తన్నాడు వాడు ఒక్కోసారి ఒక్కొక్క మాట చెప్తాన్నాడు వాడు ఒకసారి
ఏ వాడు కష్టమే వాడు కంకులు ఇరిసినంక వస్తాడు
హు ఇరిసిండాట కంకులు ఇరుసుడు అయిపోయిందట అయిపోయిందట ఉ
ఎగ్జామ్స్ గిట్ల ఏమన్నా ఉంటే వస్తాడు లేకపోతే వాడు ఇప్పుడే ఏడ వస్తాడురా
ఆ ఏమో రేపు తా ఒక మాట అన్నాడు మరి ఏమైతదో ఇంచేపు ఫోన్ చేసిన ఆనికి
అవునా
ఫోన్ చేసి ఎప్పుడు వస్తావురా అంటే రేపు వస్తా అన్నాడు ఆ థర్టీ రూపీస్ ఫోన్ చే ఫోన్పే చెయ్యరా అంటాండు ఎక్కడున్నావ్ రా అంటే స్టేషన్ పోతానా ఏదైనా తింటే తినొస్తా థర్టీ రూపీస్ ఫోన్పే చెయ్ రా అంటాండు
ఆహా
అయితే నేనే హాస్టల్ల ఉన్నారా నేను నాకెక్కడ ఉన్నాయి రా నేనే కొట్టిచ్చుకోవాలే మమ్మీతోటి అది అని చెప్పిన నేను
నన్ను దింపినంక ఫార్టీ రూపీస్ కొట్టు అన్నాడు కొట్టిన
ఆహో
వాడు ఎక్కడికో పోతున్న అన్నాడు మరి అజయ్ రూముకి పోయిండు కావచ్చు
హుహు
స్టోరీ వేరే పెట్టిండుగా
ఎవలు
విక్రమ్ గాడు
నేను చూల్లే స్టోరీ చూల్లే వాళ్ళ ఫ్రెండ్స్ తోనీ దిగిందా
ఆ
ఆ చూసినా చూసినా
ఆ అదే వాడు వా చకో
ఆ వాళ్ళ ఫ్రెండ్ ఉల్ చూసినా అదే మొన్నా రూమ్కి వెల్లిండని చెప్పిన
అహా
అ
మా తింటానికి పత్కపోయిన ఉన్నాయ
ఓ నేను ఏ పట్కో వచ్చకోలాగగి ఏ వతిదు ఉపు కుంట వచ్చన నేను చెప్పలే ఆగమగం బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా ఇంటికాడనే అన్ని మర్చిపోయి వచ్చిన
హుహు అప్పాలు గిట్ల ఏం తీసుకపోలేదు
నేను తీసుకోవాలి ఇక పండగ మమ్మీ చేత్తాన్న ఇగ నేనే వద్దాన్నా ఇంగా అలాగే మోసుకోపోడు వచ్చింది ఇక నాకు టాస్క్ అయితు అని చెప్పేసి నేను వద్దన్న
ఆహా మా చెల్ల అన్నం తింటా అన్నాది
ఇంత ఏమో నేను ఫోన్ చేయాలి ఇంత ముందు ఫోన్ ఫోన్ చేద్దామని చత్తాను ఏమో మ్మీకే
ఆ
ఉ
ఏమో మొన్న నైట్ అది ప్లోరే పాయి కి పోదం అనుకున్న ఆ అంతే ఇక రేపు ఇటు వద్దాం అనుకున్న టైమ్లా నైట్ అందుకో నేను బయట ఇత్తేనే నాలుగు వంద ఎగుతా అంటే బయట తిరుగుతున్నది
ఆహా
తనవే పో ఏ వి తన అంట ఇండ్లకు పో అంటే మళ్ళా కూర్చిపోయినాకు పోతా అండి చాలా ఇంట్లో ఉంటుంది ఏ
ఉహు
ఆ ఒక్కటే ఎంత పద్ పదకొండున్నర్ర పన్నేండు అయితుందో దగ్గర దగ్గర
కడుపునస్తుంది అన్నారోజు
అవునా
అందుకోసంమి కావచ్చు కడుపు నొస్తాంది కాట్లే తినేది అంటేమి కావచ్చు మమ్మీ కావచ్చు
ఆహా ఏ మరి కుక్క కోసం అటు ఇటు తిరుగుతాంది ఆమె ఇంట్లోకి పో అని చెప్పిన
ఆ అర్దం కాలే
అ బుక్క పోయిందని చూస్తంద ఏమో అటు ఇట అని
ఉహు
ఇంట్లోకి పో అని చెప్పి ఇగ
దాని గురించిగా
ఆ
ఉహు ఇంకేంటి మరి ఎట్లుంది ఇంకా సంగతులు
ఇంకేముంది ఇంక వెళ్ళ కాలేజ కి పోవుడు వచ్చు అటెండెన్స్ కోసమే కాలేజ్ కి డు
ఆ
పోబుద్ధియాకున్నావనా ఇగా
ఉ
మధ్యాహ్నం వద్దాం అనుకున్నా రూంకి కానీ ఇక మళ్ళా హాఫ్ ఒక హాఫ్ డే పోకపోతే మళ్ళీ మ పక్కం దట్ కదా అని మళ్ళా ఇష్టం లేకుండా ఇంత అన్నం తిని మళ్ళా పోయిన
ఆహో
పోయిన ఒక్కటే క్లాసు తిన్న తర్వాత కాలేజ్ అయిపోయేదాకా ఫోర్ వర్కి చిలే ఏసింది ఆ డ్రాయింగ్ క్లాసు ఏమీ అసలు అర్థం కాదు సరిగా పిచ్చలేతది
ఇంగ్ ఆహ
నీయబ్బ ఇంట్రెస్ట్ లేకున్నా ఏదో భయపడుకుంటునట్టు యాక్ట్ చేసి చూసి చూసి అయిపోనక వచ్చిన ఏమ మళ్ళ మూడు రోజులదాక మాత్రం బెడ్ ఉండదు ఎమ్ ఉండదు. మళ్లే శనివారం రోజు శనివారం రోజు ఒక హాఫ్ డే ఒక్ ఒక్క రోజు అయిపోతే కథమే చెట్టు మళ్ళా
ఎప్పుడు సినిమా ఎప్పుడుండ శ శనివారం ఉన్నా ఇంక ఎప్పుడు ఉంటది.
ట్యూస్డే ఉండదు సాటర్డే
ఆ హ
ఉ ఆ రెండులే కా ఆ రెండు రోజులే చూక్కాలు చూపిత్తరు ఒఒరికి
ఆ
ఆ రెండులేనా భయపట్టితాడు బాగా ఉ ఇగా అందరు బయపడుతారు త ఆ యే తినేనికి పోతావా
ఆ వేరే కాల్ వస్తుంది ఫ్రెండ్ కాల్ చేస్తుందా
ఆ సరే ఉ శ్రీనగర్ కాలనీ
ఆ సరేరా
ఆ
బాయ్
బాయ్
ఉ